అబ్బా బాగున్నావా నువ్్వవు ఎన్ని రోజుల్లో ఫోన్ చేసినవు అబ్బా
కొంచెం చిన్న డౌట్ వచ్చి
ఏం డౌట్లు
నీను మొన్న సంతకెళ్ళినప్పుడు ఇప్పుడు టమాటాలు తెచ్చా నువ్వు కూడా తెచ్చావు కదా మ
చెప్ప నువ్వు నువ్వు చెప్పిన వారంని తేయలేదు నేను
ఆహా ఉమ్ అవునా ఆది ఇచ్చానబ్బా అయితే టమాటలు చాలా ఉన్నాయి ఏం చేయాల అంటే ఇక మా ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళంతా కూడా టమాటా పచ్చడి పెడుతుండు వాళ్ళ కుక్కలో ఇ పెడుతుంట్రవు అసలు ఎట్ట పెట్టలో నాక ఏమి అంగా అట్లా ఎట్లా పెడితే బెస్ట్ ఉంటావు మీరు పెట్టారు ఈ సంవత్సరం
హమ్ అయితే పచ్చిదా మరి పచ్చి ముక్కలా ఎండు ముక్కలా
నేను అనుకుంటున్నా పచ్చది అయితే తొందరగా పాడై పెదిగదా ఏంటి పెట్టేస కొంచెం
అయితే నువ్వు ఐదు కేజీలు తీసుకోవ ఐదు కేజీలు తీసుకొని, మ్ కాయలు మంచిగా కడిగి, అ కాటన్ గుడ్డ పెట్టి తూడిసి ప్యాన్ కింద ఒక అర్ధ కట్సి అరబెట్టి, మరి ఐదు కేజీలకి అర ఐ లక ఉప్పు ఐద నలక కారం అలాగ పోసుకో మూడు రోజులు నానిన తర్వాత నువ్వు ముక్కలు ఎండబెట్టు మ్ ముక్కలు ఎండిన తర్వాత నీకు అప్పుడు లాస్ట్ కు చింతపండు ఏయ్ బాగుంటది అది రుబ్బితే
లల్లో వీట్లు చూస్తున్నా అయితే ఆమె ఏం చేసింది అంటే కొన్సేపు టమాటలు ఉడకబెట్టింది ఉడకబెట్టి తర్వాత ఏం చేసింది చింత పన్ను మిక్సీ పట్టింది దాంట్లోనే కొంచెం కారం వెళ్ళి పాయలు మళ్ళీ ధన్యలు పూడి ఉంటుందిగా ధన్యాలు కొంచెం
ద ఆ
ళ తర్వాత ఆవాలు ఇవన్నీ కలిపి మిక్సీ బట్టి మళ్ళా తర్వాత ఎట్లా ఉడకబెట్టింది ఆ టమాటా ఆ టమాటా కూడా దాంట్లో వేసి మి మిక్స బట్టేసి కొంచెం కారం కొంచెం ఉప్పు ఈ మొత్తం కలిపేసి తాలింపేసింది మన పప్పుకి ఎట్లా తాళంపేస్తాం కొంచెం నూనె పోసి కొంచెం
ఉడికిపోయిన తర్వాత అలాగే ఉప్పు కారం వేసి మస్ త్తగా మిక్సీ బట్టి మళ్ళా కొంచెం నూనె పోసి ఒక చెంచా ఆవాలు ఒక చెంచా ఎ ఉల్లిపాయలు పప్పుగావి పప్పులు అవి వేసి మంచి పచ్చగా సిమ్లో పెట్టి అ ఏగ తర్వాత పచ్చడి వేసి పచ్చడి కా కూడా ఒక ఐదు నిమిషాల పాటు నువ్వు ఉడకనియాల ల్యకపోతే నీకు పచ్చివాసన వతుంది మేము అలా పెడతాం
ఒకళ ఒక్కొక్క స్టైల్లో చెప్తున్నారు కానీ ఏమో నిలువు ఉంటుందా లేదా అని ఎందుకులే మళ్ళీ అనిపిస్తుందబ్బా ఎందుకులో ఎట్లా ఎండాకాలమే కదా వచ్చేది ఇ మన ఇంట్లో మాడి చెట్టు పుట్టింది మాడికాయలు పెడదాలే అనుకుంటున్నా అయితే పిల్లలు ఏమని కొంచెం దోసాలలో వీటిలోనే ఎక్కువ వీళకి టమాటా చట్నీ బాగా ఇష్టం ఇక అందుకే కొంచెం పెట్టుదామా అనుకుంటున్నా
కొంచెం పెట్టండి మూడు కేజీలు తీసుకోండి టమాటా ఎండబెట్టండి ఎండబెట్టి పెడితే మళ్ళీ నీకు సంవత్సరం వక్షరం దాకుంటది పచ్చడి ఏది టమాటా పచ్చడి మొక్క ఎండబట్టి నువవు పెట్తే బాగుంటది అది చాల సంవత్సరం దాకా ఉంటుంది మూడు రోజులు ఓరనిచ్చి ముక్క బిండి ఎండయ్యి కాటన్ గుడరు ఎండేసి నువ్వు తర్వాత మూడు రోజులు ఎండనిచ్చిన తర్వాత మళ్ళా అల్లా చింతపండు ఆ మూడు కేజీలకి మూడు వందల గ్రాములు చింతపండు మూడు వందల గ్రాములు ఉప్పు మూడు వందల గ్రాారు కారం పోసి ముక్క ఎండబెట్టి
అంటే గ్రైండర్ అ ఎలా మిక్సీలో అయిందంట అవునా అ ఇప్పుడు పండు మిరపకాయలు పచ్చడి కూడా ఉంది ఇట్లో అది ఎట్లా పెట్టిందంటే ఇగ పండు మిరపకాయలు తెప్పిచ్చేసి తీయ్ ఈయన ఎట్లాగొ డూటీకి ఎళ్ళటప్పుడు అంటే అక్కడ అమ్ముతున్నారట తోటల్ దగ్గర అక్కడ ఒక టూ కేజీస్ తీసుకునద్ చ్చాడో ఇగ దాంట్లో ఏముంది ఇగ మే కొంచెం చింత పండేసి తె చే కొంచెమన్ ఇగ అది నీకు ఆ ఐడియా వస్
మేము ఆ మేము మొన్న చిక్కుడుగాయ పెట్టాం అబ్బా చిక్కుడుగాయ పచ్చడి పెట్టినం మా చెట్లకి కాసినయ్ చిక్కుడుగాయ పచ్చడి పెట్టినం కేజీ తీసుకొని అయి ఈనది కడిగి ఎండబట్టి ఈందీసి మంచిగేప్ పాల ఏపి ఆ పచ్చడి ఉంది ఇప్పుడు మా ఇంట్లో మీ ఇంట్ల పండుమిరపకాయల పచ్చడి ఎట్లుందో మా ఇంట్లో ఆ చిక్కుడుకాయ పచ్చడి ఉంది బాగుందా పచ్చడ
అవునబ్బా కొంతమంది ఇవే గదే గా మా ఇంటి దగ్గర ఆంటి ఏ ఊకె చికెన్ పచ్చడని చెప్ ప్పేసి మళ్ళా తర్వాత ఎక్కువగా నాన్ వెజ్ ఎక్కువ పెడ్ తుదెబ్బ పిల్లలకి బాగిష్టమని చెప్పేసి ఫిష్ ఫిష్ ఎక్కువ పెడుతది ఫ్రా న్స్ ఎక్కువడుత్ తది ఇగ చికెన్ పచ్చడి అయితే వాళ్ళ ఇంట్లో ఇగ ఎట్లన్ అంటే నా ఇగ ఎప్పుడు అట్లా డబ్బాలో ఉండాల్సిందే అట వాళ్ పిల్లలకి వాళ్ళ సార్ అయితే ఇగ పక్ ఖచ్చితంగా పప్పు రోజు ఖచ్చితంగా ఇగా అప్పడాలు వేపుకోవడం ఇటు పక్కన చికెన్ పచ్చడుండాల్సిందే అట అదే అంటుంది ఏంది మీరేం హితే చేప్
అంతగాన తినకూడదు చిక్నీ ఇప్పుడు అసలే చిక్నీ తినకూడదు అ ఏదో లేనిపోయిన జబ్బులు వస్తున్నాయి కదా పచ్చళ్ళని చిక్నీ కూరలని అలాగ తినకూడదు మామూలు మనం కూరగాయలు కానీ టమా ఓ మరి పండుమిరపకాయలు ఊ మరి చిక్కుడుకాయని ఉసిరికాయని ఇలాంటి ప చల్ ఆడుకో
నేను అదే చెప్పిన వద్దా అని చెప్పిన ఇగ అసలు నాన్ వెజ్ అని కాదు అసలు పచ్చళ్లే అసలు తినకూడదు కాని ఫస్ట్ నుంచి కూడా ఇగ అమ్మ వాళ్ళు అట్లా అలవాటు చేసారు మొన్న మా అత్తయ కుడి ఇ హెల్త్ బాలేకపోతే వెళ్ళే నేను అయితే డాక్టర్ చె అసలు పెద్ద వాళ్ళట పచ్చళ అసలు తినకూడదుట దాంట్లో ఉప్పు ఎక్కువ పోస్తున్నాయి క మనకి ఇప్పుడు నిలవ ఉండేది పచ్చడా అందుకని ఉప్పు నిల్వ ఎక్కువ ఉండే ఉండడం వల్ల వాళ్ళకి బీపీ వాళ్ళకి బీపీ వీళ్ళకి తింటే ఎక్ పోయిద్దట, అందుకనే ఇక నేను అదే అనుకుని కొన్ని సంవత్సరం పెట్టలేదు ఇ మా అత్త మామ ఉన్నారు కదా, మళ్ళీ పెడితేనేమో వాళ్ళకే ఇంకా ఫస్ట్ నుంచి తిన్నవాళ్ళు కదా, వాళ్ళకేమో ఇంకా తినాల అనిపిస్ ఎందుకులేని మా సారే మీక గో గోళ ఎందుకులే అనిపిచ్చేసి నేను కూడా పెట్టలేదబ్బా అయితే ఈ సంవత్సరంనే పెడదాం ఇక పిల్లలకి హాస్టల్కి వెళ్తున్నారు అమ్మ కొంచెం పెట్టు అని చెప్తే సరేలే ఎట్లాంటుందా అని చెప్పేసి ఇక ఫోన్ చేస్తే ఫ్రీ ఉంటే ఒకసారి రాలే అదు ఇంటికి వెళ్ళి ఇద్దరం కలిసి పెడదాం
ఇది కాదు వచ్చే వారం వస్తావు ఒక నీళ్లుుంటే వచ్చే వారానికి ఉంటాయి కద టమాటా నేను టమాటా పచ్చడి పెట్టిసి వస్తాను నువ్వు చూడు ఎలాగ పెడతావు బాగుంట అది పిల్లలు ఎలా ఉంటది ఆ మమ్మీ అది మళ్ళా పెట్టు అలాలాగు ఉంటది
కేజీలు ఉన్నాయిగా అయితే మా ఇంటి పక్కన ఆంటీ ఏమంటుందంటే సరే ఎట్టాగో టమాటలు ఉన్నాయిగా టమాటలు అట్టా చిన్న చిన్న ముక్కలు కోసి అవి మనం ఎండబెట్టాలట ఎండబెడితే అవి ఏమైద్దంటే చిన్న చిన్నగా ముక్కలు కోసాక అవి కొంచెం పొడి పొడి అయిద్దమ్మా అవి నువ్వు డబ్బాలు ఎత్తుకొని నీకు కావాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు పిల్లలకి కానీ కొన్ని ఐటమ్స్ ఏమైనా చేస్తాం కా ఇప్పు టమాటా కూర అట్లాంటివి చారు ఇట్లాంటివి చేస్తాం కదా అట్టాంటి టైంలో కొంచెం ముక్కని ముక్కలు తీసుకొని కొంచెం చేత్తో ఇట్లా ఇట్లా మెత్తగ చేస్తే నీకు పొడిపొడి అయిపోయిద్ది టమాట రసంలో కానీ ఇప్పుడు ఊళ్ళల్లో టమాటలు రేట్ ఎక్కువ అవుతాయి కద కొన్ని రోజుల తర్వాత అని జె చెప్పేసి ఆమె అంటుంది అయితే వాళ్లట్టే చేసారట ఏమో మంచిగా ఉంటదక్క అంటే మనం కట్ చేసేటప్పుడట దాంట్లో ఉన్న రసం కొంచెం తీసేస ఒక గిన్నెలో కొంచెం చిన్న చిన్న ముక్కలా చేసి పెట్టక్క ఎట్లాగొ టమాటలు ఉన్నాయి ఉన్నాయిగా అన్నది ఏ లేదు లే ఇగ పచ్చడి పడితే బెస్ట్ ఇగ ఎట్లాగో చింతపండు కూడా మొన్న మా అత్తయ్య తెచ్చింది, ఓ చింతపండు ఉంది ఇప్పుడు చింత చిగురు ఉం అదే గద ఏ అది ఫుల్ ఉంది ఎట్లాగో ఉంది కదా అనుకుంటున్నా నేను కూడా
కేజి రెండు వందలకు అలాగ అమ్ముతాళ్లు పండు మ్
గింజ తీయాల్సిందా ఆహా అట్లా కూడా ఇస్తారా అవునా నేనెప్ సూపర్ మార్కెట్ లోనే తెస్ ఇట్లాచ్చి కాయలు ఎప్పుడు తేలే బాగుంటద మరి అది గుజ్జు మంచిగ ఉంటదా దానికి, అంటే కేజీలు చొప్పున అమ్ముతర వాళ్ళు కూడా మనకి
అమ్ముతరు మనకి కొంచెం మొగ్గేస్తరు కాసింత పెడతరు ఎగస్ట్రా
జాలి గుండె ఎక్కువ ఉంటది వాళ్ళకి ఆహా అయితే నేను కూడా తీసుకుంటాబ్బా ఒక ఫైవ్ కేజీస్ అట్లా తీసుకుంటా ఒకవేళ మీరేమైనా వెళ్తే నాకు చెప్పు మరి ఆ పది కేజీలు వద్దు ఒక ఐదు కేజీలు అయితే చాలు ఆ సరే ఒకవేళ మార్చు సిస్టర్ వీలుగ ఎ వాళ్ళకూ కాల్ చేసి చెప్త ఇప్పుడు మనం ఫ్రెష్ ది తెచ్చుకొని మంచిగ తీసుకుని మన చేతులతో
చార్లు పప్పులు
అవున సరే మరి వచ్చే వారం అట్లా పెడదాంలే మరి ఎట్లాగో నువ్వు వస్తా అంటున్నా నాకేమంత ఐడియా రావట్లేదు చెప్తున్నావులే కని క్లియర్గా ఏమో కొంచెం బయం ఒకటి మంచి ఫిడ్జ్ పాడై పోతే మళ్ళ వేస్ట్ అయిది యిద్ది కదనె సరే నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చే వారం అంటున్నావు కదా ఇద్దరం కలిసి వెళ్దాం మరి దా
బావుంటది పిల్లలు మంచిగ తింటారు అన్నమాట
సరె సరె మరి ఇద్దరం కలిసి వచ్చే వారం వెళ్తాం ఇక సొంతగా అప్పుడు తెుకుండాలె మరి ఈ టమాటలు వరి ఆంటీ చెప్పినట్టు ముక్కలు ముక్కలు కోసి ఎండబడతా ఇక నువ్వు చెప్పినట్టు నువ్వు వస్తవుగా టమాటలు చూసి ఏ టమాటో అయితే బెస్ట్ మరి ఎంతకు ఎంత కారం అవి చెప్పి ఒకేసారి పోసి పెడదాం మరి ఓకేనా మరి
వెళ్దాం అప్పుడు తెద్దాం ఒకె మరి ఉంటా బాయ్
ఎట్టే మరీ డిజైన్స్